మంది
నమస్కారం అండి బాగున్నారా
ఆ బాగున్నానండి మీరు బాగున్నర అండి
ఆ బాగున్నానండి
మీరు ఎలాంటి ఎక్కువ ప్రదేశాలు ఇష్టపడతారండి మీరు ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళార అండి
ఆ వెళ్ళామండి మా కుటుంబాలతో కుటుంబం తోటి మేము మొన్న కాశీకి అయోధ్యకి వెళ్ళేసి వచ్చామండి
ఆహా చాలా పవిత్రమైన ప్రదేశాలండి అవి చాలా చూ చూడతగ్గిన ప్రదేశాలు కూడా అండి మన భారతదేశంలో అయోధ్య కాశీ అంటే చాలా పెద్ద పుణ్యక్షేత్రాలు అండి మీకు ఇష్టం అండి అలా ఆ నేను కూడా వెళ్ళానండి పుణ్యక్షేత్రాలకి మీరు చెప్పినట్టుగా నేను కూడా కాశీకి వెళ్ళాను అయోధ్య కి వెళ్ళాను ప్రయాగ రాజ్, గయా అరుణాచలం వెళ్ళను రామేశ్వరం వెళ్ళను శ్రీరంగము, మదురై ఆ ఇలాంటి దేవలు చాలా చాలా దేవలాయలు నేను సందర్శించానండి నాకు చాలా ఇష్టం అండి పుణ్యక్షేత్రం త్రాలు ప్రయాణించడం అంటే చాలా చాలా ఇష్టం అండి నాకు
మీరు అక్కడికి వెళ్తే మీ అనుభూతి ఏంటిదండి అంటే మీరు ఎలా ఆ ఫీల్ అవుతారండి
మనకి వెళ్ళే ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగా మే ఎటైనా ప్రయాణం చేస్తున్నాంటే మా మావారు నేను ముందుగా అన్ని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణం ఎలాంటి ఇబ్బంది లేకుండా అ ఎళ్లాక మనం దేవుని చూసిన ఆ త్రుటి కరగాలంటే ముందు మనం చేసే ప్రయాణంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉడాలండీ ముందుగాని మేము రైలుకు వెళ్ళినప్పుడు ముందుగానే మనకు కావల్సిన అక్కడ పడుకునే సీట్లు ఉంటాయి కదండి అయి ముందుగానే మేము రిజర్వేషన్ చేసుకుంటాము ప్రయాణాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాము రైలు దిగాక ఎక్కడికి వెళ్ళాలి ఏ గదుల్లో మనం విశ్రాంతి తీసుకోవాలి అక్కడి నుంచి గుడికి ఏ విధంగా వెళ్ళాలి ఇలాంటిన్నీ ముందే మేము ఒకటి రాసుకుంటాం అనమాట ఎలా అయితే ఎలా అయితే బాగుంటది మన ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అలా వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడి దర్శనానికి కూడా ముందుగా అదే అనమాట మీకు చెప్పపోయే దేవుడి దర్శనం మనం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ దేవుడి దర్శనం దానికి సంబంధించినవి అన్ని తెలుసుకొని చాలా హ్యాపీగా ఉంటాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మనకి దేవుడి దర్శనంకి ఇబ్బంది ఉండదు కదండి చాలా చక్కగా దేవుడి దర్శనం చూస్తాం దేవుడి దర్శనం అయితే ఇంక అప్పుడు ఇ మనకి చె చెప్పులేని అనుభూతి అనమాట ఇగ దాన్ని మనం మాటల్లో వర్ణించలేము ఇప్పుడు కాశీకి వెళ్ళామండి కాశీలు ఎంతో దూరం ప్రయాణం చేసి వెళ్తాము ఆ ప్రయాణం అలసట అన్ని తిరిగిపోతాయి ఒక్కసారిగా ఆ కాశీవిశ్వనాథ్ అని చూస్తే కాశీలో కూడా చాలా చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయండి అక్కడ మొదటిగా మేము కాలభైరవుని దర్శించుకున్నాం అక్కడ ఘాట్లు ఉంటాయండి అలాంటి ఘాట్ల దగ కూడా చాలా ఘాట్లు న నడుచ్చుకుంటనే వెళ్ళాండి అన్ని ప్రతి ఒక్క వీధులు చూసుకుంటూ కూడా వెళ్ళాం ముఖ్యంగా వారాహి మాత దేవాలయం కూడా దర్శనం చేసుకున్నాం అక్కడికి వెళ్ళాక ఎలా త్వరగా దర్శనం కావాలి మనకి అలాంటివన్నీ ముందుగానే తెలుసుకొని సంప్రదించి చేసుకున్నాం అక్కడ నుంచి గయ వెళ్ళాం గయాలో కూడా అంతేనండి అక్కడ కెళ్ళలాక మనకి వసతి గురించి మనకి ఏమి తెలీదు ముందుగానే వేరే వాళ్ళ పంతులుగాళ్లు నెంబర్లు తీసుకుని వాళ్ళకు మేము సంప్రదించి వాళ్ళతో మాట్లాడి గదులు కూడా ముందుగానే చెప్పంచి ఎలా వెళ్ళాక మనకి ఎటువంటి మన సామాన్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ ముందుగానే తెలుసుకొని ప్రయాణం మొదలు పెట్టామండి తీరా ప్రయాణం మొదలు పెట్టాక అక్కడికి వెళ్ళాక మనకి ఏం తెలియపోతే చాలా మంది దార్లల్లో మనం మోసిపోతామండి ఉంటారు కదండి మనం మోసం చేసే వాళ్ళు కూడా ఆ చేతిలో మోసపోకుండా ముందు గానే అన్ని విషయాలు తెలుసుకొని ప్రయాణం మొదలు పెడతాం అలా అలాంటిప్పుడే కదండి మనకి దేవుడు దర్శనం అయినా చాలా సంతోషంగా ఉంటాం మన వస్తువులీ భద్రంగా ఉంటే అప్పుడు మనకి ఎటువంటి బాధ చి అంత ఏమి ఉండదు ఇంకేంటండి మీరు మీరేం చేస్తారండి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటారండి
మా వాళ్ళందరూ ఫస్ట్ తినబడేటువన్నీ తయారు చేస్తారు పోదాం అండి పులిహోర తెల్లన్నం కూరలు అలాంటి అన్నీ తయారు జేస్కుంటాం చేస్కున్నాక ఇగ పిల్లలందరికిీ మేమెన్నా తెచ్చుకోవాలంటే బయ్ ట్నుంచి ఏమన్నా తెచ్చ్ కుం ఇగ తెచ్చుకొని ఇగ పెద్ద్ మా దాంట్లో పెద్ద వాళ్ళు గుడా ఉంటారు వాళ్ళు అక్కడికి ఎళ్ళ్నాక ఆరోగ్య సమస్యలు ఏమైనా వొస్తే ముందు జాగ్రత్త తోటి ఆ మెడిసన్స్ ఇవన్నీ ఒక దాంట్లో వెట్టుకొని మా ఇంటికి పెద్ద మా అమ్మమ్మ మా అమ్మమ్మ జేప్తాది ఏం జేయ్యాలి ఏమేం దీస్కవెళ్ళాలి ఎలా ప్రయాణం జేయ్యాలి ఏం జాత్రలు పాటించాలి అనేది మా అమ్మమ్మ గారెప్తా మా అమ్మమ్మ గారు ఎప్పినట్టు మేమన్ని ఫాట్లో అయితామండి మీరు కాశీకి ఎళ్ళనీకి ఎంత సహాయం ఎంత సమయం బడ్డదండి
ఈవు ఈ రోజు ఉదయం పదకొండింటికి ప్రయణం మొదలు పెడితే తెల్లవారి మూడైందండి ఇగా ప్రయా ఆ చాలా దూరమండి ప్రయాణం కాశీకి అంటే దాదాపు మాకి ఇరవై మూడు గంటలు పైగా పట్టింది అనుకోన్ నిరవై రెండు గంటలు అను కోండి అంతేనండి ఆ ఇరవై నాలుగ్ గంటలు దాటిందండి పదకొండు నుంచి పదకొండింటికి ఇరవై నాలుగ్గంటలు గదండి ఇరవై ఆరు ఇర్ వై ఏరు ఇరవై ఎనిమిది గంటల్ ల్లాగా
అవునండి ఎక్కువ ప్రయాణం అండి అక్కన్నించి కాశీలో మూడ్రోజుల్ నిద్దర్ చేస్ తామండి అక్కన్నించీ గయాకెళ్ళామండి గయ్యాలో పిండు తరు ప్రాలు అవన్నీ చేశారండి అందురు గల్సి అది అయిపోయాక అక్కన్నించి అసలు కాశీ నుంచి గయాకి ఏడు గం టల సమయం మళ్ళీ అక్కన్నించి ప్రయగరాజు గ్గుడ అంతే సమయమండి చాలా దూరం అండి అయోధ్యకి ఎళ్ళామండి అయోధ్యకి కూడా ట్రయ్ల్ ప్రయాణం చేసామండి మొత్తం నైట్ మొత్తం అయ్యోద్య ట్రై రైల్ ప్రయాణం అండి తెల్లవారుక్కా దిగామండి క్కడా ఆ అక్కన్నించి ప్రయోగరాజుకెళ్ళామంటే మళ్ళీ మేము ప్రయోగరాజు తిరుగు ప్రయాణం అక్కన్నుంచి మళ్ళీ మా ఊరికొచ్చేశాము మీర్ చెప్పినట్టుగా మేము అంత ముందు జాగ్రత్తల్ దీస్కుంటాంమండె ముఖ్యంగా తీస్కోల్సిన ఆహారం ఒక్క రెండ్రోజు ఈ రోజు ప్రయాణం జేసేటప్పుడు ఆహారం అంతా ట్రై ల్లోది తినే విధంగా అంటే బయట ఏమి గొనుక్కోకుండా తర్వాతి గ్గుడ సాయంత్రం సమయంలో పిల్లలు పెద్దవారు అందరు తిన్డానిక్కుడ మావొలుగా బయట గొనుకొచ్చిన కొన్ని ఆహార పదార్దాలు అలాగే క్యంగ ఏం మర్చిపోకుండా దీస్కెళ్తామంటండి మాత్తర్లు దీస్కొని ఎళ్తామండి రాయిల్ ప్రయాణ మధ్యలో విరోచనాలు గాని జరము గాని తల్నొప్పి గాని ఒళ్ళు నొ ప్పులు గాని అలాంటివి వొస్తాయ్ గదండి మనకి వెంటనే మనకి అందుబాట్లో మాత్రలుండవు గదండి మన ట్రైల్ దిగాక మనకీ మళ్యాక్ క్ ఎక్కడ ఉన్నాయి ఆ మాత్రలు చూస్కొన్ తెల్సుకొని గొనాలి అలాంటి అవస్రం లేకుండా ముందుగానే ఒక డబ్బాలో మేము మాత్రలు గుడా దీస్కొని ఎళ్యామండి ఆరోగ్య సమస్యలు ఎలాంటివొచ్చినా గూర వాటిని ఎదుర్కోవడానికి మాతర్లు కాస్త ఒల్లు నొప్పులు కావల్సిన క్రీమ్లు ఐట్మెంట్లు అలాంటి అన్నీ దీస్కొని ఎళ్యామండి ఎందుకంటే ముందు చూపు జాగ్రత్త కోసం మనకి ఇబ్బంది ఉండకుండా ఉండాలి ఎందుకంటే ఆహార పదార్దాల్ గుడ అక్కడ చేంజ్ అయిపోతాయ్ మనకి ఏమైనా పొట్టంతా ఏదోలా ఉన్నా ఏదున్నా మాత్తర్లు అందుబాటులో ఉంటే చాలా ముందు జాగ్రత్త కదండి అలాంటివి కూడా పాటి ఇచ్చవంటే మీకు అత్యంత ఇష్టమైన పుణ్యక్షేత్రం ఏంటండి ఎక్కువ ఇష్టపడే పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం
అయోధ్య అండి అయోధ్య నాకు ఇష్టమైన దేవుడు శ్రీరాముడు కాబట్టి నాకు అయోధ్య అంటే చాలా ఇష్టం అండి ఇంత దూరం వెళ్ళాం కదా బాధ కష్టం ఆ సంవత్సరంలో పడ్డ బాధ లో అవుమానాలు వాళ్లను చూసుడు తోటి ఒక్క క్షణం అక్కడనే ఏడ్చేసా ఇగ చూసుకుంటా అక్కడ నుంచి అసలు రాబుద్ది కాలేదు అలా ఒక పది నిమిషాలు దాకా స్వామిని చూసుకుంటా ఆ సంవత్సరంలో పడ్డా బాధలు అన్నీ పోయే ఇక కళ్ళల్లకెళ్లి నుంచి నీళ్ళు లాగాలేదు ఇగ నాతో పాటు మా మా కుటుంబం వాళ్ళు కూడా ఎడ్చారు స్వామి అంత దగ్గర నుంచి చూసేసరికి మీకు ఖర్చు ఎంతొ ఇచ్చిందండి కాశీకి వెళ్ళానికి అయోధ్య కి వీటిఅన్నిటికి
ఆ మా ప్రయాణ ఖర్చులన్నీ మా అమ్మనే భరించిందండి ఆ మామూలుగా ఒక గదులు అలాంటివి మాత్రమే ఏదో కొద్ది కొద్దిగా మేము పెట్ మొత్తం అవి కూడా దాదాపు మా అమ్మనే చూసిందండి అందరికి కలిపి మాకు ఖర్చు ఒక లక్ష రూపాయలు దాటినట్టుందండి మాకు కుటుంబ సభ్యులందరికి కలిపి ఒక లక్ష వరకు దాటిందండి మేము ఇప్పుడే కాదండి ప్రతి సంవత్సరం ఏదొ ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తామండి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇగ ప్రతి సంవత్సరం వెళ్ళే పుణ్యక్షే త్రం ఏదైనా ఉంది అంటే తిరుపతేనండి తప్పకుండా ప్రతి సంవత్సరం ఒకసారి ఏంటండి సంవత్సరానికి రెండు మూడు స దాన్లో గూడ ఈ మధ్య రెండు సార్లు కూడా వెళ్తున్నాం ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలని మూడోసారి వెళ్ళడానికి కూడా మేము ప్రయాణం అవడానికి సిద్ధంగా ఉన్న తిరుపతి ప్రతి సంవత్సరం చూసినా కన్ను పండగేనండీ ఇందాక మీరు అన్నట్టుగా మాకు అంతేనండి అయోధ్య వెళ్ళినప్పుడు అసలు శ్రీరాముడు పరిపాలించిన భూమి ఆ భూమి మీద మనం అడుగు పెట్టామా ఆ భూమి మీద మనం నడుస్తున్నామా అని ఏదో తెలియని అనుభూతి అసలు ఈ జన్మకు అసలు చూస్తా వని కూడా అనుకోలేదండి మేమైతే అయోధ్య అది మాత్రం అనుకోకుండా చూసిన ప్రయాణం అనుకోకుండా చేసి న ప్రయాణం దేవుళ్లన్న అసలు కాశీ కూడా నేను ఎప్పుడు అనుకోలేదండి చూస్తాను అది ఎవరో పెద్దవాళ్ళు చూడాలి మా అమ్మ మా నాన్న వెళ్తారు మేమే వెళ్తాం అనుకున్నాం గాని కానీ దేవుడు ఆజ్ఞ వచ్చింది అనుకోకుండా అందరం ప్రయాణం అండి ఒక్క రాత్రికి రాత్రే మా ప్రయాణం అంతా ఓకే ఎందంటే ఒక గంటలోనే మేము ఓకే చేసుకుని అందరం వెళ్ళామండి జీవితములో మర్చిపోలేనిది ఆ కాశి ప్రయాణం తర్వాతకి మేము రామేశ్వరం అన్ని ఏళ్ళినంక ఇంకోసారి వెళ్ళాలండి రామేశ్వరం ధనుష్ పోతే రైల్ ప్రయాణం చేయాలనీ ఉందండి అది కూడా ఆ దేవుడు ఆజ్ఞ ఉంటే అది కూడ మాకు తప్పకుండా జరుగుతుందండి కానీ మీ ద్వారా చాలా విషయాలు నేను తెలుసుకున్నానండి చాలా చాలా కృతజ్ఞతలు అండి చాలా విషయ తెలుసుకున్నాను పుణ్యక్షేత్రాల గురించి మీరు చెప్ తేప్పినట్టుగా ఆహార పదార్థాలు పులిహోర తెల్లన్నం చపాతీలు ఇలాంటి అన్ని ముందు జాగ్రత్తగా మనం తీస్కెళ్తే మనకి ప్రయాణంలో ముందు ఒక రోజు కొద్దిగా డబ్బులు గూడా మనం ఆదా జేసి తో లోతు ఎక్కు ఖర్చు గూడావ్వదు మనకి పుణక్షేత్రాలకి ఒక రోన్ రోజులు సరిపోను తిను బండారాలు తీస్ కేలన వల్ల కొద్ది ఖర్చు తగ్గించుకోవచ్చు మిగతా రోజుల్లో గూడా కావల్సియ్ తీస్కొని వెళ్తా గూడా బావుంటది ఓకేనండి ఉంటానండి మరి
ఇంకాందండి నేను
ఆ కృతజ్ఞతలండి ఉంటనంటి ఉంతానండి